హలో
చెప్పు ఏం చేస్తున్నావ్
ఏం చేయలే రా
ఏమో చెప్తున్నావ్ అప్పుడే ఎర్రి పప్పలు వద్దు నీకు ఎలాంటి హస్బెండ్ కావాలి
నేను ఇప్పుడు ఒకవేళ ఏమైనా చేద్దామన్నామనుకో ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉందనుకో
అ
పోదా పోయి తిందాం అట్లుండాలి ఈ ఏమి తీ తింటావులే అది ఏం మళ్ళీ తినొచ్చలే అలా అనుకోవద్దు నాకు ఏమైన్నా చేద్దామంటే అది చేసేద్దాం నాకన్నా వాడే ఎగ్జైటెడ్ గా ఉండాలా నేను ఎప్పుడెప్పుడు ఏమేమి చేస్తాను ఏమేమి చెప్తాను ఏమేం చేసేద్దాం అన్నట్టు ఉండాలా
ఎ
ప్రతి మినిట్ డిస్కరేజ్ చేయకూడదు మనుషుల్ని ఇంతనిట్ల ఇప్పుడేమన్నా ఇప్పుడు ఏదైనా యు నేను రీల్స్లో చూసి అబ్బ ఇది ఫేమస్ చోట ఇది విడిపోదామన్నానంటే ఏ అవంతా బాగోదు అవంతా రీల్స్ అంతే ఇవంతా ఊర్కే చెప్ప తారు ఆడిపోయి ఏం బాగోదు నేను చూసిన కదా నేను చెప్తాను కదా అంటడు వాడు చూసాడు నేను చూడలే కదా
హ
ఇప్పు అట్లా ఎన్ని చోట్లకి పోదాం పోదామంటే వద్దు వద్దు వద్దు అని ఏ ఏడికి పిలుచుకుపోల లాస్ట్ కి ఇప్పుడు చూస్తే కాలేజే అయిపోతుంది ఇంకా వాడేడో ఉంటాడు నేను ఎక్కడో ఉంటా
అ ఫోర్ ఇయర్స్ అయింది మరి తిరగొచ్చు కదా
ఆ ఏం ఫోర్ ఇయర్స్
అంటే ఫోర్ ఇయర్స్ ఎంత తిరగొచ్చింటి కదా ఇప్పుడు అనుకుంటే ఏమి లేదు
నేనాడి అతే ఏమంటాడు తెలుసా నువ్వు ఎప్పుడు నువ్వు ఎప్పుడు గొడవ చేస్తావు అందుకే నేను ఎడికి పిలుచుకు పోలేదు అంటాడు
వాళ్ళు కరెట్టుకుంటే మనం ఎందుకు గొడవ పడతాం హ్యాడిల్ చేయడం కూడా రావాల
అది వాళ్లకుఅర్థం కావాలి మనం ఎందుకు చెప్పిన ఇష్టం వాళ్లకు అర్థం కాదు ఏం
నిన్న కొతా ఇచ్చటు మూవి చూసానమ్మ ఏమస్సలు బాలె అబ్బే కాదురా వాడు చూడ్డానికి బాగున్నాడు ఏందిరో అదే ఇష్ స్టోరి అంటే ఈమె ఎవరు రష్మిక మధనా వాడు హీరో ఫస్ట్ లవ్ చేసుకుంటూ ఉంటారు వీడు కొంచెం పూర్ దాంట్లో మరి అంత పూరేం కాదు ఈమె ఫుల్లు రిచ్చు అంటే వాళ్ళు మ్యారేజ్ తప్ప ఇంకంతా అయిపోయింటుంది వాళ్ళది అంటే లీవింగ్ ఉంటారు అంత అయిపోయి ఉంటుంది ఎన్నో చిన్నప్పటి నుంచి ఒక్క దగ్గరే పెరిగింటారు పెళ్ళ ఉండరు
ఆ
ఈమె ఈమె ఉంది చూడు ప్రీతి ఇమే బెస్ట్ ఫ్రెండ్ దాంట్లో వీళ్ళిద్దరు కలుస్తారు ఒక చోట
ఆ
ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈమె ఏం చెప్తుందంటే రష్ మిక నాకు ఫుల్లు ట్రస్ట్ ఉంది వాడి పైన న నేను వాడినే లవ్ చేస్తున్నా కానీ వాడు నన్ను ఇలాగే చేస్తున్నాడో లేదో తెలిదే నువ్వు కొంచెం టెస్ట్ చేయి అంటుంది ప్రీతిని
ఆ
ఆమె అప్పుడు స్టార్ట్ చేస్తుంది ఫ్లటి అది ఇది
ఆ
పోతుందంటే క్రితిక్ రియల్ గా లవ్ అయిపోతుంది ఎంతో మందితో ట్రై చేసింటుందామే కానీ వీడి పైన రియల్ ఫీలింగ్స్ వస్తాయి అప్పుడు రష్మికకి తెలిసిపోతుంది ఆమె డైరెక్ట్ గానే చెప్తుంది నేను వాడినే లవ్ చేస్తున్నా వాడిని ఎత్తుకొని వెళ్ళిపోతా చూస్తుండు అది ఈమె నువ్వు ఒక ఫ్రెండ్ వేన ఇది అని తిట్టుకుంటారు అంటే పోటీ పట్కుంటారు ఇబరు వాడు కొంచెం లాయల్ గానే ఉంటాడు ఎక్కువ లాయల్ గా ఉన్నాడు వాడు రష్మికా మందనాకి లాస్ట్ కి మ్యారేజ్ రేపు అన్న దానికి ఈ రోజు డిస్కస్ చేస్తారు ముగ్గురు అంటే నీకు ఆమె కావాలా నేను కావాలా అది కావాల ఇది కావాల ఈ వీడికి క్రితిలో ఉండేది అంత ఇష్టం అంటే ఆ మీద థింకింగు అది ఇది అంటే ఆమె కొంచెం జ జంజి లాంటిది ఈమె రష్మిక మందన అయితే ఎక్కువ వాల్యూ ఇస్తుంది జనాలకి రిలేషన్షిప్ కి ఫ్రెండ్షిప్ గాని వాడు లాస్ట్కి రష్మిక మందననే చూస్ చేసుకుంటాడు ఆమె పాపం ఏడుచు వెళ్ళిపోతది.
లా లాస్ట్ కి రష్మికని చూసి చేసుకుంటడా
ఆ ఆ ఫస్ట్ నుంచి ఆమెతోనే ఉన్నాడు వీడు కానీ వీడికి ఆమె థింకింగ్ ఇష్టం
పానకంలో పుడకలే ఆమె వచ్చంది ఎందుకో పోయింది
అంటే ఈమే రష్మిక మందన చెప్ చెప్పింది కదరా నువ్ టెస్ట్ చేయి ఆమె వద్దన్నా ఈమే ఈమే ఫోర్స్ చేస్తుంది చేయి చెయ్ పర్లేదు నేను నాకేం జలస్ పట్టదు ఆమె చెప్తుంది ఆ ఒకవేళ అవ్వలేదంటే ఏం చేసేదని ఈమె ట్రై హార్డ్ నీకి పడనంటు ఎవరు ఉండరు కదా అని
ఆహ
ఈమె ఎలా చెప్తుందంటే ఫ్లటింగ్ ఏ లెవెల్ కైన పోవచ్చు లీ చూపిస్తుందామే చీ చ్చీ
కద్రా ఇదిఎంటంటే ఇంటికి పోయోచ్చిన తర్వాత మూవీకకేళ్దామా
ఏది
ఏదోటి ఇప్పట్లో అయితే ఒక హిందీ మూవీ బలే ఉంద అంట రాస్ అసలు చాలా బాగుందంట అది దానికి వెళ్దాం ఇప్పుడే వెళ్దామ అని ఉంది అప్పుడు వరకు ఉంటుందో లేదో ఉంటుంది మాక్సిమం ఎందుకంటే అది టైన్ది బాగా ఫుల్ ఫేమస్ అయింది మై వాపస్ అవుంగా అని ఒక మూవీ ఉంది నీకు హింది అర్థంమవుతుంది కదా ఎక్కువ అర్థం కాదా
ఉంది ఏంది
ఎక్కువ ఫీలింగ్ మూవీ కొంచెం ఉమ్ కొంచెం ఏడ్చే ఏడుపోచ్చేస్తుందంట లాస్ట్కి
నాకు రాదులే అర్థం కాదు
ఏమో మరి నాకైయితే వెళ్ళాలని ఉంది అది ఒక సాంగోస్తుంది చూడు కిస్సు మిస్సుయర హై మస్ కారా అని మస్కారా ఆ ఆ మూవీ అది బాగుంది లేకపోతే మా ఇంటి బంగారంకేళ్దాం ఆ కొత్తది
ఏ బంగారం ఇదా
ఇది కాదు ఇది వేరది వేరు మా ఇంటి బంగారము సమాంతది
ఆహ
మై వాపస్ ఆవుంగనేది వేరేది
అదేరా బంగారంది ఆల్రెడి వదిలేసారు మూవీ మూవీ రూల్స్లో
అవు ఆ
చూడాలనుకున్న ఈ రోజు ఆ ఎవరు నీ బెస్టీ లు చెప్తున్నారు ఇద్దరు చూడు బాగుంది దే సూపర్ ఉంది
ఆహ నా బెస్ట్లద్దరమ్మ తల్లి ఉహ ఆ నీకి ఉందిలే నీకు నా చేతిలో
ఉమ్
ఉమ్ సరివేనమ్మా ఎల్దా కా లనగేతే మంటల
ఏంలే
ఉమ్ డబ్బులు లేదే ఇంటికిళ్ళాలి ఇంకా
ఉమ్
డబ్బులు వచ్చిండే వెళ్ళేసిండే దాన్ని మొన్నే నేను చదుకు మొడ కుడలగిపోయింట
నేను మోహన్ శ్రైజరు సన్ స్క్రీన్ డబ్బుల్ అంత అయిపోయిరా నా అది కబన్ పార్క్ వ అంతా ఇల్లి సిస్టర్ నేను
ఆ
పబ్బుకేళ్ళా పబ్బుకి కబన్ పార్క్ లో అంతా అయిపోయింది అది వేసుకోవడానికి ఏమిలే మోహనికి పౌడర్ పుస్ కుంటుంద మా ఏంట్లో చిన్నగా పెట్టుకుంటున్నాం మరి ఎక్కువ పెట్టుకోట్లే ఖాళీ అయిపోతే మళ్ళీ మా ఇంట్లో అడిగే వరకు ఉండాలి
మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ వీక్ వెళ్తావు కదా అప్పుడు ఏదో ఒక చెప్పి అడుగు
అడగలేను మొన్నే అడిగినా త్రీ థౌసండ్ పెట్టారు దానికి
ఆ
ఉమ్
చూద్దాం ఏదో ఒకటి అయితది ఇంగా
లే లేవురా మేమంతా పేదోళ్లం తెలుసా
అవునా
ఉమ్
మేము ఇంకా ఎక్కువ పేదోళ్ళం
ఉ మా ఇంట్లో ఒక్కొక్కసారి తినేది కూడా ఉండదు నిజం రా నవ్వేది కాదు
అవునా మీరంత పేదవాళ్ళ నాకు తెలీదురా
ఈ రోజుకి ఈ రోజు సంపాదిస్తే తింటాం లేకపోతే అట్లే ఉంటాం మా ఇంట్లో
అయ్యో అవునా అంత అంత పేదవాళ్ల మీరు
ఉమ్
మాకు ఈ రోజుకి ఈ రోజు అంటే ఇప్పుడు మంత్లీ కొంచెం కొంచమే చేస్తారు అది మా డాడీ వర్ చేరు మా మమ్మీ మిషన్ కుట్టుకొని ఏదో కొంచెం కొంచెం డబ్బులు వస్తుంది ఇంకా దాంతోనే అడ్జస్ట్ చేసుకోవాలా ఒక్కొక్కరు వంద రూపాయలు రెండు వందలు ఇస్ స్తారు ఎప్పుడో ఒక్కొక్కసారి కుట్టిన దానికి అదే తెచ్చుకొని దాంతోనే ఇంత తెచ్చు కుంటే అంత ఎంతొస్తే అంత తీసుకొని తీసుకొని చేసుకొని తినాల అంతే
మనం ఈ రోజు కష్టపడితే తింటాం లేకపోతే రోజు
ఉహు ఉహు
హ
ఇంకా తిన్నారా ఇప్పుడు మీరు
తిన్నారా అప్పుడే నువ్వు
తిన్నారా ఆ పర్లే ఏదో కడుపు కూడా నిండలే నాకు ఏదో తిన్నా మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తూ త అట్లే మాట్లాడుకోనీ తిన్నానా ఇంకా అంతే ఇంట్రెస్టే పోయి
ఆ
ఉ ఎరుపైందమ్మా
ఉమ్
ఏం లే ఈరోజు కేఎఫ్ కి పోయినా అది గుర్తొస్తుంటే నవ్వు వస్తు
నాకు కోపం వస్తుంది ఒకసైడు ఏడుపు వస్తుంది ఒకసైడు నవ్వు వస్తుంది అది ఏంటో
వీడి చే ఎక్కువ చేసింది చూస్తే నవ్వు వస్తుంది వాడు చేసేది చూస్తే కోపం వస్తుంది కదా
ఉ
ఊ
మూ
నావి ఏంటి ఏంటివి ఏందో వాడు ఒకలా ఉన్నాడువి లిప్ బామ్ పూసుకోడా ఏంటి స్కిన్ కేర్ అంత చేసుకుంటాడూ
ఉమ్ లిప్ బామ్ పూసుకోడు అనుకుంటా
డ్రై గా ఉంది అదీ ఎక్కువ సిగరెట్లు ఎక్కువ తాగేది మళ్ళీ
ఊనా
ఊ
బాయ్
ఊ బాయ్